అ
బావున్నావక్క
అవునమ్మా బావున్నా నువ్వు బావున్నావ
హుమ్ బాగున్నాం అక్క ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఆఫీస్కి పోయి వచ్చిండా పనుకోనుంటి. ఇప్పుడు గంజీ చేసుకొని పైన కూర్చున నాకు ఫ్రైడే వీక్ ఆఫ్ ఇచ్చిండారు
ఆహా ఫ్రైడే ఎందుకా
మ్
హుహు
ఎప్పుడు సండేనే ఉంటా ఉండా ఈ సారే ఈ వీక్. కాకపోతే చేంజ్ చేసినారు.
అవునవును
ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ నువ్వు.
ఉ ఏం చేయలే అక్క ఖాళీగానే ఉన్నాను
హు
ఉహ్ నువ్వేం చేస్తున్నావ్
నేనా అంతే పైన కూర్చోని ఉన్నాను లోపల హీట్ కద
ఉ
ఉ
వర్షము పడేది అట్లా అనిపించింది మార్నింగ్ నుంచి మేఘాలు ఉండండే ఇప్పుడు అసలు లేవు మేఘాలు
అంతే ఒకొసారి మూడ మ
ఆవ్ భయం మేస్తుంది ఒక్కసారి ఇది రోడ్డు సరిగా లేదా నడుచుకుంటు రావాల అంటే వర్షం ఎడ పడిపోతుంది నే ఇంటికి వచ్చినక పడితే మేలు అనిపిస్తుంది
హ్మ్హు
ఈ వర్షాకాలం ఈ త్రీ మంత్స్ ఒకటె అయిపోతే చాలు అనిపిస్తంది నాకి ఇబ్బంది
ఏ అంటే పడితే చల్లగ ఉంటది కొంచెం వేడితగ్గే
ఆ మేలే రోడ్ శాంక్షన్ అయ్యింది అది ఏసెకి ఏనికేస్థ ఉన్నారు ఎందుకో
ఆహా ఆహ్
కొంచమే హాఫ్ కిలోమీటర్ కూడ లేదు అది కొంచెమే రోడ్ లేదు మ ఒకే ఇక్కడ కొత్తగ సైట్లు చేసి ఇల్లు కట్టిన్నారు కాబట్టి ఏం చేసినరు వంట
ఏమ్లే అక్క చికెను ఏ
నేనే ఏం చేసినారో చూడలేదురా ఇప్పుడు ఎగ్రైస్ చేస్త ఉన్నారు
ఆ
అక్కడ ఎట్ల చేసేది ఎగ్రైస్ ఆ
మీరు ఎట్ల చేసేది ఎగ్రైసు
మమ్మల్గా దాంట్లోకి అనియను పచ్చి మిర్చి వేస్తాను కొంచెం అల్లం పేస్ట్ కరివేపాకు కొత్తిమీర ఇంకేదన్న క్యారెట్లు ఇట్ల ఉంద అంటె అవి ఎం తురిమి వేసేసుకుంటాము అవి ఫ్రై చేసేసి గుడ్డు బాగల్గొట్టి ఏసేస్త
హ్మ్ మేం అట్లాకాదు ఎక్కువ ఎరగడ్లు కట్ చేసాం అది స్ట్రైట్ కాదు చిన్న చిన్నగా కట్ చేసేది
ఆ
ఎక్కువ ఎరగడ్లే ఉంటాయ్ దాంట్లో ఎరగడ్లు కరివేపాకే కనిపిస్తుంది ఎరగడ్లు చిన్న చిన్నగ కట్ చేసేసి ఫస్ట్ అల్లం వెల్లులి పేస్ట్ చేసుకుంటాం కదా అది ఇంట్లోనే చేసుకునేది అల్లము అంతా క్లీన్ చ కొని వెల్ఉల్పాయిలు క్లీన్ చేసుకొని పేస్ట్ చేసుకునేది ఆయిలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఏసేది అది కొంచం అయినాక ఈ ఎరగడ్డలు ఎస్తము చిన్న చిన్నగ కట్ చేసిండేవి అవి అయినాక ఆవాలు ఏస్తాము ఆవాలు అయినంక కరివేపాకు వేస్తాము కొంచం ఫ్రై అయినా ఇకా అయ్యి కారంపొడి ఉంటది కదా అది కొంచము ధనియా పొడ్రు కొంచెం ఎస్
అంతే కొంచెం పసుపు వేసుకొని
ఆ పసుపు ఏం ఎసుడు లేదు
అంటేఓ ఓ కొన్నిసార్లు వేసుకోచ్చును
ఆ ఏస్తా ఆ చేస్తాము నెక్స్ట్ అంతా బాగా కలర్ వచ్చినాక ఇది కోడీగుడ్లు ఉంటాయి కదా ఎన్ని కావాలో అన్ని ఏసేస్కుంటాము
అది కొంచెము గట్టిగా అయిత ఉన్నప్పుడు సిమ్ లో పెట్టుకొని అంత డ్రై అయిపోతాయి ఎగ్స్ చిన్న చిన్న ఓస్తాయి ఆ ఓచ్చినప్పుడు మిరియాలు ఉంటాయి కదా అవి మిరియాలు దంచి పెట్టుకోని తింటాము పొడితార లాస్ట్ లో మిరియాల్ పొడర్ ఏసేసి
అరే
ఏసినాంకా అన్న రైస్ ఎంత కావాలో అంత కలుపుకుంటాము
ఎక్కడి పోయింది అప్పటికప్పుడు అయితే బాగుంటుంది టేస్ట్
ఇది స్మెల్ ఓచ్చేలేదంట ఆ ఎగ్ది ఎక్కువ
నీసువాసన రాకోకుండా ఉంటది
ఉమ్
ఉ
మాఅమ్మోల్ల సైడ్ వేరే చేసేది నువ్వు చెప్పినట్టు చేసేది కానీ ఇక్కడ వేరే చేసేది
వేసుకోచ్చు మిరియాల పొడైనా కొంతమంది టమాట సాసు కొ వెనిగరు ఇవివి కూడా వేస్తరు
అవునులే అవును టేస్ట్ కోసము అది చాట్ మసాలాది కూడా ఏస్తారు
ఉమ్
మీరు నాన్ వెజ్ ఏం తెచ్చుం లేదా ఈరోజు
చికెను అన్నం తిరుపతనం చేసి చికెన్ చేసి
ఉ తిరుపతనం అక్కడ బాగా చేస్తారప్పా ఇక్కడ చేసేడు లేదు అం నార్మల్ గా ఆవాలును కరివేపాకు అవి ఓటే కనిపిస్ ఎట్లా చేసేది అది
ఆవాలు కరివేపాకు పంటే కొంచెం రైస్ లో రైస్ నానబెట్టింటారా తిరువాత కొం కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు తిరువాత గింజలు ఇంగేమన్న ఆనియన్ వేస్తారు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తారు టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పచ్చి మిర్చి అవి వేస్తారు
అంటే పలావు వేరు తిరువాతనం వేరా
ఉ
పలావు వేరు తిరగవాతన్నము వేరా
ఆ అవి వేరసాయి వేరేసాయి నేను దాంట్లోకి ఏదనా కావాలంటే ఇవి మామూలుగా కొంచెం ఏ
ఉ
ఏదో గింజలుంటాయి వెజిటేబుల్ మాదిరి
ఉమ్ అంటే మా అమ్మోలు చేసినప్పుడు తిన్నాను కానీ నేను చూసిండేది ఈ మధ్య మేము మా ఇంట్లో తగ్గిచ్చెనాము ఇప్పుడు
ఉం కిల్ మెట్సు ఇవి ఎంటి సా జల్
ఆ మీల్ మేకర్స్
అది మిల్ కరు ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా అక్కడే అది అది కూడా
అవునవును ఆ
హం మామూలుగా పైన
మీ వాయస్ సరిగా వస్తా ఉంన్లేదు
ఇంకా రాలేదా
యినిపిస్తుందా ఆ
ఉమ్
చేపట్లా
నువ్వు ఇంటి దగ్గరే నా ఉండేది
ఇంటి దగ్గర నే కో యక్కడలే
ఉమ్ అవును లే అంటే పంటలు పెట్ ట్టేది అట్లా ఉందా
ఆహా ఏం లేదక్క మేము టౌన్ లో ఉం
ఆ అవునా
ఆ పల్లెలో అమ్మ వాళ్ళు పెడతారు
అవునులే మా వేడ్ అంతే మేం టౌన్ లో ఉన్నాం మా అమ్మోళ్ళు పెడతారు
ఉమ్
మాది ఉంది కానీ మేము ఆ కదిరి సైడ్ కాబట్టి ఇంకా అక్కడ పోయేది లేదు ఎప్పుడు పెట్టేది లేదు ఏం చేస్తాం అక్కడ ఉంటే ఈయచ్చు ఏమో వీళ్ళ యిచ్చుకోనింలేదు తెలియదు పట్టించుకోలేదు అప్పటి నుంచే పట్టించుకోలేదులే ఈయచ్చు ఇస్తే బెటరే ప్లాండ్ బాగుంటుంది చెత్తవన్నీ చెట్లు పెరిగేది లేదు ఉమ్ మనకి అంతో ఇంతో వస్తుంది ఇచ్చిండేదానికి
అట్లనే బీడు ఎండకోకుండా ఉంటంది కదా
ఆ మెయిన్ ఏమంటే చెట్లు పెరిగిపోతాయి అది మెయిన్
వేయకపోతున్నా చెట్లు పెరిగిపోతాయి గడ్డి ఇట్లా ఏంటన్నా వేస్ట్ చెట్ ట్లన్నీ మొలుస్తాయా
చెప్పియాలంటే మళ్ళీ మనం అమౌంట్ పెట్టి క్లీన్ చేపియాలి ఎప్పుడన్నా అవసరమైతే అయితే నార్మల్ గా గుత్తకి ఇస్తే క్లీన్ గా ఉంటుంది
మీర్ చేయరు అంటార ఎవరికైనా గుత్తకి ఇచ్చినా కానీ వాళ్ళు చేస్ వస్తారు మీకు ఆదాయం వస్తుంది పంట తక్కువ బాగుంటుంది కదా
అవును
చెట్ల అందుకు మళ మళ ఒక్కకుండా అట్లనే ఉండకోకుండా
ఉమ్ ఏమో పట్టించుకోనిం లేదు అప్పటి నుంచే
కింద ఉన్నా రైతు భరోసా ఇట్లా అని దానికి గూడా పడతా ఉన్నాయి ఉమ్
అది ఆ ఇప్పుడు నార్మల్గా ఓన్ ల్యాండ్ అయి తే మనకి పడుతాది అట్ల కాకుం ఆ గుత్త తీసుకునుంటరు కదా వాళ్ళకే సపరేట్ కార్డ్స్ ఇస్తారు నష్టపరిహారం స్కీమ్ కూడా ఉంది అది ఏమో గుర్తు రావట్లేదు నాకి దాని కింద చేసుకోవచ్చు
ఎవరు అంటే పేరు ఎవరి దాని మీద ఉంటే వాళ్ళకే వస్తది
అ గుర్తు తెలుసు ఆ అట్లనే వచ్చేదేమో అంటే మనకి పడుతది కౌలు రైతుల కింద కౌలు రై విడి కార్డు ఒకటి వస్తుంది స్కీమ్ గుర్తు రావట్లేదు అది దాని కింద వాళ్ళు అప్లై చేసుకొని తీసుకుంటే కార్డు వాళ్ళకి కి నష్టపడడానికి కింద పడుతుంది అంటున్న
ఉహు ఎం ఉండదక్క గుత్తకు చేసుకున్నవ ఉంటది కానీ పడేది మాత్రం మన అకౌంట్లోనే పడుతది అది భూమి ఎవరి పేరు మీద ఉన్న
ఏ చదినానురా నేన్ను గ్రూప్కి అంత చదివినను సెవెంటీ పర్సెంట్ మనకు పడుతది థర్టీ పర్సెంట్ వాళ్ళకు పోతది అమౌంట్ పడింది దాంట్లో నష్టపరిహారము
ఏమండి అ
ఎందుకంటే పంట వేసేది వాళ్ళు నష్టం వచ్చేది వాళ్ళకి కదా అని స్కీం ఒకటుంది దాని కింద చేసుకుంటేనే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి
అడిగి తీసుకొని చేసుకోవచ్చు వాళ్ళు అడిగి పెట్టుకోవచ్చు వాళ్ళు అడుగుతారునేసి భయానికిలా పక్కాలా ఇట్లా అనేసి పేపర్లు న్న పెట్టాలి పోయి లేదంటే వాళ్ళన పెట్టాలి పెడితేనే వస